బాగున్నారా
మ్ బాగున్నా ఏం చేసినావ్.
ఏం ఏం చేస్తుంటారా బోర్ కొడుతుంది నువ్వే గుర్తొచ్చావు.
అబ్బబ్బాబహ్ అయ్యో నేనంత ఫ్రీగా ఉన్నానా
అంటే నీతో మాట్లాడితేనే టైం పాస్ అవుతుంది ఏమైనా ఫన్నీ విషయం చెప్పు.
మ్ నీవు ఇప్పటికీ మారలేదు ఇప్పుడు కూడా బిస్కెట్లు వేస్తానే ఉండు. మ్ ఫన్నీ విషయం ఫన్నీ విషయం అడిగినావు కదా నిన్న ఏమైందో తెలుసా మా అమ్మ ముందే నేనే హీరో నమ్ముముందు హ్మ్ మా అమ్మ ముందు నేనే హీరో అయిపోయా.
అంటే ఏమైపోనా ఏమి ఇవ్వాలి. నువ్వు హీరో అవ్వడం అంటే ఖచ్చితంగా అయ్యేది. ఇందులో కామెడి ఉంటుందా?
అవును కామెడీనే ఏమైందంటే నేను ఇంట్లో స్టైలిష్ గా టీ చేయాలని ట్రై చేశా అంటే ఏదో యూట్యూబ్ లోనే ఎక్కడో వస్తాంటే ఎక్కువ చానా ఫీల్డ్లో చానా సార్లు వచ్చినాయనమాట సర్లే ట్రై చేసేద్దాం అని ట్రై చేద్దాం అని చేసా
అబ్బా నీ చేేత టీ దేవుడు కూడా కాపాడ్లేడింకా
అయ్యో విను చెప్పేది నేను చెప్పినా గదా యూట్యూబ్ ల చూసి మసలా టీ చెయ్యాలని అనుకున్నాను అంటే ఇక్కడ చూడు అదే వైరల్ అవుతుంది వీడియో
చివరికి కిచెన్ బాగానే ఉందా
అదే విషయం నువ్వు విను నేను చెప్పేది నువ్వు విను, టీకి బదులు సాంబార్టీ అయిపోయింది అని
ఏమిట్రాది
మ్ పొరపాటున జీలకర్ర మిరియాలు అల్లం వేసి మసాలా అని, అనుకున్నా కానీ ఉప్పు కూడా వేసా నేను మసాలా టీలో
ఇంగవ కొంచం ఎస్తే సరిపోయేది ఉప్ పండవుప్పుటీలవ్ పాయ్ ఏమన్నానా
మా ఇంట్లో అది లేదు ఇంగువ లేకుంటే అది కూడా ఎత్తి వేసేసిన్.
లేచినా లేేచ దాను లేను అ
ఆ మామ్ ఆగస్ట్ మా అమ్మ దాని తర్వాత ఏమైందంటే, టీ చేసుకొని పోసా అంటే నేను టేస్ట్ కూడా చేయలేదునమాట, జస్ట్ చేసేసి ఇంకా టీ అది దాంట్లో పెట్టే అంటే వేసేసినా గ్లాస్ లో పోసేసి అమ్మకు ఒక మా అమ్మకి ఇచ్చింటే అమ్మ ఒక సిప్ తీసుకొని, నా ముఖం వైపు చూసింది, ఏం చూసింది తెలుసునా అ లుక్ హె నేను మర్చిపోలేక నా ఉన్నా అట్లా చూసింది.
చా నేను మిస్ అయిపోయాను దాని తర్వాత ఆంటీ ఏమనలేదా
మ్ ఎందుకు గమ్మున ఉండారా ఏమనిందంటే ఒక డైలాగ వేసింది నీ పెళ్ళయ్య కా నీ భర్త బతకడ ఏమో అసలు బతకడమే గొప్ప నీతో అనింది
అంటే నీ ఫ్యూచర్ హస్బెండ్ కి తెలుసు ముందే
అవును అది అసలు ముందే మా అమ్మ ఆ మాటనేసింది
సరే నా దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది
ఉ చెప్పు చెప్ త్పు ఎన్నో ఇన్సిడెంట్స్ అసలు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎంత నవ్వు వస్తుందో గాని
తెలుసుగా నేను ఆన్లైన్ క్లాసెస్ అవు అటెండ్ అవుతా అనేసి.
చెప్పినావు రీసెంట్గానే
ఆ నిన్నా నేను కా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యాను
సరే నువ్వు చదువుకుంటున్నావు ఇదే పెద్ద జోకు, మళ్ళీ ఆన్లైన్ క్లాస్ కూడా
ఏ వినూ ఫస్ ట్ టీచరు సీరియస్గా ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నారనమాట
ఈయమ్మ మ్మ్
మీన్వైల్ వాట్సాప్ లో మేం చూస్ కో నవ్వుతున్నా
మ్మ్ టిపికల్ నువ్వే
అంటే సడన్లీ టీచర్ అడిగారు దీప్ ఆ అంటే నా పేరు పిలిచి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయమనేసి
మ్మ్ దొరికావు మంచి సిచ్యువేషన్ లో దొరికావు అసలు ఆ మేడకి మంచి టైం అడిగింది
నేను ప్యానిక్ లో ఏం చేసా అంటే మై కాల్ చేసేసి అన్ని నవ్వేసా ప్చ్ లైక్ ఆన్ చేసి నవ్వేసానుమా
మైక్ ఆన్ చేసి మరి నవ్వావు పో మొట్టే
టీచర్ షాక్ అయ్యి వర్డ్స్ ఫన్నీ అని అడిగి హిందీ
మ్మ్ నువ్వేం చెప్ అవు మళ్ళ
అంటే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్ట్ టింగా ఉంది అని చెప్ప ఇంకేం చెప్పాలి చెప్పు
అంటే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే నువ్వు నవ్వేస్తావా అని అడగలేదా మీ టీచర్ టీచర్ బిలీవ్ చేసినారా
అంటే లేదు ఆ మరి అ అటెండెన్స్ లో నాట్ అటెంటివ్ అని మార్క్ చేసుకున్నారు ఇంకేం చెయాలి చెప్పు ప్యానిక్ లో అట్లా చేసేసా నేను
మ్మ్ మ్మ్ అయితే నాట్ అటెంటివ్ అంటే ఆయాబ్సెంట్ కిందకి వస్తుందా లేదంటే
అంటే మార్క్ లైక్ ఏమ ఆ క్లాస్ లో ఉంది బట్ ఆ అటెంటివ్ గా లేదనేసి మార్చేసుకుంటార అనమాట మనం ప్రోగ్రెస్ కార్డు లో మ చూసి దీంట్లో ఇంప్రూవ్ అవ్వ ఎలా అవ్వ అనేసి చెప్తారు కదా అలా క్లాస్ లో అటెంటివ్ గా ఉండద్ అ అనేసి మార్క్ చేసుకున్నారు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మన పేరెంట్స్ కి చెప్తార అనమాట ఇట్లా క్లాస్ కి అటెండ్ అయితారు కానీ అటెండ్ లైక్ అసలు విన్నర్ క్లాసెస్ అటెంటివ్ గా ఉండరు అనేసి
మ్మ్ ఇంకోటి ఇంకో ఇన్సిడెంట్ గుర్తుకొ గుర్తుకొచ్చింది చెప్ ప్పేదా మ్ నువ్వు ఎట్లు జిమ్ కి వెళ్తున్నావు కదా నేను జిమ్ కి వెళ్ళాలని ఫిక్స్ అయినానా రీసెంట్గా.
బ్బ ఏమన్ననా వన్ డే ట్రాన్స్ఫార్మేషన్ ప్లాన్ కదా.
ఎగ్జాక్ట్లీ ఫస్ట్ డేనే ట్రైనర్ అడిగాడనమాట గోల్ నీ గోల్ ఏమిటి అని.
నువ్వేమన్నావు మరి?
నేను ఏమంటా నాకు మామూలుగా ఉండేది ఇంగ వెయి ట్లాస్ అని చెప్పేసా నా గోల్ నేను ఉండేదే సన్నగున్నా ఇంగా ఏందమ్మా నువ్వు వెయిట్ లాస్ చేసి ఇది అన్నాడు అయి ప
సరే
అస ట్రెడ్మిల్ మీద నడిచాగా నేను అసలు లైఫ్ లాస్ అనిపించింది అట్లా ఉంంది అంత కష్టంగా ఉంంది అనమాట అక్కడ
టే ఫస్ట్ డే వన్ అవర్, టూ అవర్స్ మోటివేషన్ మాట అనేది.
వన్ అవర్ కూడా లేదు టెన్ మినిట్సే, మళ్ళా లాస్ట్కి ట్రైనర్కి చెప్పేస సార్ నేను మెంటలీ ఫిట్ ఉన్నాను, ఫిజికల్ లేటరు ఫిజికల్గా లేటర్ అవుతాను అని చెప్పేసి వచ్చేసిన.
ఎక్స్క్యూస్ అసలు
మ్మ్
సరే ఇంకొకటుంది లాస్టొకటి. చెబ్దునా
ఓకే
మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో కేక్ పెట్టానన్మాట.
ఏం కేక్ కూల్ కేకా, నార్మల్ కేకా, హనీ కేకా
నార్మల్ కేక్
మ్మూ ఆ బ
కాదు కాదు జస్ స్ట్ క్రేవింగ్స్ అన్మాట.
ఓ బా కేక్ క్రేవింగ్స్ మీకు ఎప్పుడు పోతాయో ఏమో!
ఆ ఇంకా రాత్రి తిందామనేసి మెల్లగా తిందామనేసి అనుకు కున్నానా
మ్మ్ సీక్రెట్ మిషన్ పైనునిన్నావ్ అయితే నైట్.
అవును కానీ లైట్ వేసి తింటుంటే, మా నాన్న అక్కడే నిలబడి ఉన్నారు చూసుకోలేదు తెల్సా దొరికిపోయా.
అయమ్మో అయితే సెకండ్ టైమ్ దొరికినావు నిన్న ఒక టీచర్ దగ్గర, రాత్రి మీ నాన్న దగ్గర దొరికినావా!
ఆ ఆయన అన్నది మిడ్ నైట్ కేకా లేక బ్రేక్ఫాస్ట్ అడ్వాన్సా అనేసి అన్నారు. మా డాడీ గారు
మంచి జోక్ వేసినారు, మంచి క్వశ్చన్ అడిగినారు, మళ్ళీ ఏం చెప్పినావు?
ఏం చెప్పలేదు ఇంకా నవ్వుకుంట గమ్మున్న తినేసి, మీడ్నాయిట్ క్ర క్రేవింగ్స్ అని చెప్పే తినేసి వెళ్లి పడుకునేస.
ఆ నిజంగా మన లైఫ్ అంతా కామెడీ పీసెస్ లాగే ఉందిలే అసలు
అవును రా సీరియస్ గా ఉండాలంటే కూడా కామెడీ అవుతుంది
ఉమ్ అసలు ఏం చేయాల అంత సీరియస్ గా తీసుకోవాలన్నా కూడా మనం లైఫ్ ని సీరియస్ గా తీసుకోలేకపోతాన ఏందో
ఆ అంటే ఇప్పుడు జస్ట్ కెడ్స్కాదా ఇం కొంచం పెద్ద్యాక
చింది నువ్వు మన ఇంకా కిడ్స్ అనుకుంని ఉంచుతారు ఎవరైనా కిట్స్ అంటే
లే లేదు ఇంకొంచెం పెద్దయ్యాక అప్పుడు టెన్షన్ వస్తుందిన్నమాట స్ట్రెస్ టెషన్ అన్ని ఆటోమేటిక్గా వస్తాయి
ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కదా మా ఇంటికి
త ఈ వీకెండు ఏం ప్లాన్స్ లేవు అప్పుడూ చూస్తా ఖచ్చితంగా మీట్ అవుతా.
మ్మ్ ఆ టీ చేసి పెట్టావేం మాసాలె టీ
పద్దురతే
మీనే ట్రై చె ఈ బనీ అ అంటంది కద ఏం అంతగా అంత దరిద్రంగా ఏం లేలే బాగానే ఉన్నాంది కాని హలో
సార్ ఇంగువా వ్య వేస్తావా టిలో
ఆ నువ్వు ఎత్తుకన్నా అది కూడా వేసేస్తా మా ఇంట్లో లేదు లేకంటే వేసేసింది అది కూడా
వద్దమ్మ వద్దు
సరేలే నేనేం చేసి ఇవ్వండి కాగానీ ఎక్కడికన్నా బయటకి వెళ్దాం ఇక్కడ పంట పొలాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడన్నా ఇంట్లో వంట చేసుకొని పోయి అక్కడికి పోయి తిందాం బయట బాగుంటుంది
ఖచ్చితంగా కఖచ్చితంగా కలుద్దాం తిందాం బిర్యానీ చేసుకుందాం ఇంటికి వస్తా ఖచ్చితంగా నువ్వైతే రాదు నేను ఆంటీ ఇద్దరం చేస్తాము కలిసి ఈ సారి చక్కెర టీ పడస్త సాము బిర్యానీ లో
ఉమ్ బిర్యానీకి అట్లా వేస్ట్ చేసి అది అన్ని టేస్ట్ చేస్తేనే బాగుండేది
వద్దమ్మా వద్దు కాల్చ అంటే నువ్వు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకొని తిను
మీకు కూడా చేసి తెచ్చిస్తాను
ఆహ వద్దమ్మ వద్ మగస్ వద్ద్దే వద్దు ధు
ఉమ్ ఊ ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారు మరియితే నెక్స్ట్ ఏద ఈ వీకెండ్ కలుద్దాం అయితే ఖచ్చితంగా
ఇంట్లో ఏమనా ఫోన్ చేసి చెప్పాలా
ఆ వద్దులే నేను చెప్తా అమ్మకి
ఉమ్ సరే మీ డైడీకి
చెప్తాను నేను
ఉ సరే అయితే మర్చిపొద్దు ఈ వీకెండ్ వచ్చేయ్
ఆ సరే సరే
ఉ సరే అయి
ఆ బాయ్
బాయ్